నీవేవి మిస్ అంటే క వేస్ట్ కాలే కదా టాస్క్ నాకు తెల్స్
రెండేమో వేస్ట్ ఐననుకుంటా ఒకటో రెండో వేస్ట్ ఐననుకుంటా నాశిరిగ కాదు బా దాల్తుంలే గాని ఆకలేసున్న బాగ ఆగలే అనుకో మధ్యాహ్నం ద్యానం సా నువ్వనుకున్నావు నేను తిన్నె బాగని బిర్యానీ నేను తినలే అసలు సంతో చిందంత మనకే ఏడు మందుండ
అదే అబ్బాయి ఇం ఏడ సరిపోతుంది కొంచె కొంచమే కదా
ఉమ్ మట్టా మ తినద్దని ఎవురు చెప్పలేద్దెలుసా కష్టం అంటే మన స్వార్థం అనేవిది అబ్బాయిలు అమ్మాయిలుకి ఉన్నట్టు అబ్బాయిలకు ఉండదు తెలుసా రూంత తిన్నా చాలు అందరికి పెట్టాలనే గుణం ఉంటది ఆల్మోస్ట్ ఒకాళ లేకపోయినా అది అట్లే మనుసులోనే పెట్టుకుంటారు కాని ఎవడు బయట చూపీడు చూపిచ్చే వాన్ని దూరం బెడతారు ఎవ్వడైనా అంతే కళవది సినిమా చూసినావా
ఆ చూసా మౌనిక కుడ అంతే ఈ రోజు పులిహోర తెచ్చింది టిఫిన్ కూడా ల ఆ అ పాప్ పొయేసరికి అయిపోయిందంట. కొంచెమే కొంచెం పెట్టించారు. అమ్మయా సరిపో నె సరిపోలే కొంచమే కొంచెం తిన్నా. అందుకే, వస్తానంటే నీకు ఓట్స్ చేపించి, నీకు కొంచెం, నాకు కొంచెం. ఈరోజు తిన్న ఓట్స్ బాగున్నింది. ఆకలయితంది కదా! అందుకే తిన్న. కాకపోతే పోదది.
పోదా తింటే పోతది ఏముంది. సినిమా పెట్టుకుని ఎదోటి చూస్తా తిను పోత్ తింటా ఉండడమే ఏముంది? అదేం పెద్ద విషయం ఏం ప
నాకు మిద్ది పైన పడుకోవాలని ఉంటుంది. కానీ, దోమలు కరుస్తాయంట.
మ్ కళావతి. ఎ ఎన్ని ఉన్నాయి మాములుగ మర్చిపోయాన్ ఎన్నుంటై రాసుకోలే.
ఇంకా రెండేమో ఉన్నాయ్. రెండో మూడో ఉన్నాయి అంతే.
మ్ రొండు చేద్దాంలే.
మా తమ్ముడు వి ఇంకా
ప్చ్ ఉన్నీలే ఆ.
వాడు, వాడివి ఇంకా, వాడింకా, పదైదు అంట. పద్దెనిమిది ఏదో చేయ్యలంట.
ఆహ
మ్
ఆ సేమ్ ఉంది. రక్షిత్ అంటి.
అది అగ్గి కాదా?
అగ్గి అగ్గె. నాకు కనిపియలేదు ఇప్పుడు ఈడ్నించి కనిపిస్తాంది. అది నేను అదనుకున్న. బ్రిడ్జి ఎనకాల అన్నావు మరి? బ్రిడ్జ్ ఎనకాల అయితే, ఆ ప్లస్ సింబల్ కనిపిస్
అది కాదు. ప్లస్ సింబల్ నాకు కనిపిలేదే?
ఇంగ, ఈ బిల్డింగ్ హైట్ ఉందనుకుంట. లేదా?
మీదే బిల్డింగ్ హైట్ ఉండేది. మాదాని కంటే,
ఆ
కొండల్లో అగ్గి అదంతకి అదే మండుకుంటుంద! ఎవరైనా మంటిస్తారా?
ఏమో నాకేమన్నా తెలుసా మే నేన్ ఇక్కడంతా వెరైటీగా ఉంటాయి కొన్ని కొన్ని. ఇక్కడోల్ అంతా వెరైటీగా ఉంటారు. మంచిగ సామ్న
మీ కడప వాల్ ఏందో స్వామి అందరుూ పొడుచుకునేది, చంపుకునేదే, ఉంటుంది స్వామి. నాకు భయమైతుంది కడప అంటేనే.
అంతే ఉండదు. మమకారం, ప్రేమ అవి కూడ ఎ క్కువ. మావి కొట్టేట్టు ఉంటాయి మాటలు తెలుసా! నిజేం చెప్పాలంటే. ఫస్ట్ లో ఉన్నప్పుడుయితే, నిజంగా కొందరు భయపడతాన్నారు నేన్ గట్టిగ మాట్లాడితే. అంటే, మ్ వుందిరా నువ్వు అని. అంటే, కొంచెం గట్టిగ మాట్లాడదా అప్పుడుకో ఇప్పుడ్ ఏం మాట్లాడలే ఎందుకొ. అంటే, ఇప్ అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అయితా.
ఇంకా ఎన్నున్నాయి ఇది దీ నీవి?
ఏంటి
ఇవే టాస్కులు
ఇంకా నాలుగు.
మ్. మా ఓనా ర్ అంకుల్, నాయుడు దాంట్లో మావిడికాయలు కాస్ స్తెగనా మొన్న మాకిచ్చిండే తెలుసా కొన్ని, మా రూమ్ వాళ్ళకి.
ఎందుకు
అంటే ఆడున్నప్పుడే ఇచ్చిండ. తినేదానికి.
స
అయినా అక్కడ ఫుడ్డు మాత్రం భలే చేస్త పర్తదా
అబ్బా ఎక్కువలే సా మా రూమ్ వాళ్ళు తలుసుకుంటుంటారు
నువ్వు గాని అక్కడ ఉండింటే ఫుల్ గా తేని లావు అయ్యేవాడివి ఏమో కానీ నువ్వు తినవు
తింతే లావనీం ఏమ్ కాదు మనకు కడుపు నిండా తింతను నేను కానీ అంటే తినే టై లో తింటాలి కానీ ఈడ ముందు తినలే అను ఇలాంటి టైంలో తింటున్నా కానీ ఎట్లా అండి మనం దానికి మించి ఎక్కువ తింటేనే మనం లావ్ అవుతామ అని నాకు అర్థం చెప్పారు అర్థమైంది అందుకే ఇంగ అది ఆర్డర్ పెట్టాలని నేను ఇప్పుడు నిజం చెప్పాలంటే ఫస్ట్ నాకు ఫస్ట్ అది ఆర్డర్ పెట్టాలి ఆర్డర్ పెట్టాలనే ఉంది తెలుసా
అ
ఏముంది ఎంత పోఓలే రెండు వేల ఎందలు ఏమని చెప్పి రెండు వేలు రెండు వేలు రెండు వేల ఎందలు ఎంతో
అంటే అది తిన్నా అది అయిపోయి ఇంకా మళ్ళీ మనం బుక్ చేయాలా లేకపోతే ఒకటి దాంతో ఆపేయాల
మన ఇష్టం అది మనం బుక్ చేసుకోవచ్చు లేదంటే ఆపేయచ్చు దా అది మన ఇష్టం ఏదైనా
ఒకవేళ మనకి డెవలప్మెంట్ ఏం లేకపోతే
ఉంటది ఎందుకుంటండదు లేకుంటే ఎందుకుంటది వాళ్ళు చెప్పినారు కదా జుమ్ముల్లు వాళ్లు యూజ్ చే
ఓహో అయితే జిమ్ చేయలా నువు
అనుకుం మామూలుగా జిమ్ము కి పోయి అది ఇంకా అది తీసుకున్నామంటే ఇంకా బెటర్ అంట మరి అదే ఆలోచిస్తాను నేను ఎట్లా కార్య డబ్బులతో తీసుకుంటవు కదా నా పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు నెక్స్ట్ మంత్ నుంచి ఇక ఎలా మకు డబ్బులు మిగుతా అనుకుంటా జిమ్ముకు పోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటే పోయేదానికి పాసిబుల్ ఉంది కానీ మనం పోలేం ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి తర్వాత ఇంటర్న్షిప్ ఉంది ఆది పెద్ద బాధంగా నాకు అదే బాధ తెలుసా లేకపోతే ఈ పాటికి నేను అసలు అప్పులు కూడా పడను కద తెలుసా నిజం చెప్పాలంటే ఒక్కరితో కూడా అప్పులు పడా పది వేలు వస్తది చేతికి నెలలకు పది వేలు ఇద్దరం బతకలేమ చెప్పు
దండిగా బతకచ్చు నాలుగు వేలు ఐదు వేలు రెంట్ కి పోయిన మూడు ఖర్చు పెట్టుకుంట
రెంట్ ఐదు వేలుం పోలే ఇద్దరు తెలిపి ఎంత మహా అంటే
నాది రెండు వేళ నిదోక్క పదిదు మూడు వేల ఐదు వందలా నాలుగు వేలనుకో
ఆ నాలుగు వేలన్నాం అదే ఆరు వేలు ఇంగ ఆరు వేలు తో ఎందుకు బతక లేము నేలలో ప్రశాంతంగా రో నిజం చెప్పాల అంటే వారం వారం మనం చికెన్ తెచ్చుకోడానికి కూడా ఛాన్స్ ఉంటది అట్లా మనం ఆ టైంకియదు ఇదో బాధ రాయమని ఏమనలే నువు ఉండదంట అది ఇంక జడలే అట్ట అట సాగిపోతుంది జీవితం ఇంక ఏముంది రెండు నెలలు
అంటే రేపట్నీ నించి
డబ్బులే ఏం వేస్ది చేయం తెలుసా ఆ మనం డబ్బులు ఏం వేస్ట్ చేయం తెలుస నువ్వు అనుకుంటవు మన డబ్బులు ఏం వేస్ సేమ్ ఏమంటే మన డబ్బులు ఖర్చులోకిళ్ళినప్పుడు వేర వాళ్ళతో ఇప్పిచుకుంటాం మా అమ్మ ఇచ్చినప్పుడు అది వాళ్ళకి ఇచ్చేస్త అంతే నీకు ఎట్లా అంటే నీకు ఇప్పించుకునే ఇప్పుడు నీకు బాగుంటది ఇచ్చేటప్పుడు బాధా ఏస్తాది అది బాగా మనతో నీతో
అది ఎవరికైనా అంతేల నాకోసం నేను కాని పీజీలో ఉంటే నీకు ఇంకా కష్టం అయిపో పోయదు కదా
ఏముంది కష్టమని మా రూమ్ లో ఉండేవాడి ప్రశాంతంగా కష్టమేముంది అంటే కష్టం అంటే అవును నిజం అవుతది అప్పుడు వచ్చనారు ముందు నేను, మేము వచ్చిన మూడు నెల్లకి వచ్చినారు మీరు గుర్తుందో లేదో. మరి ఏదో- మీరు, మేం ఇద్దరం ఒకేసారి వచ్చామ అన్నట్టుంటే.
హా
మా వాళ్ళు ఇస్తారు ఎవరో ఒకడు.
అయితే పీజీకి పోయేదా.
మీ ఇష్టం అది, ఉండని చెప్పను ఆగని చెప్పను.
తంమమ
యంగ్ అంద్ర ఇవళళంద ఎంతమ కన్నడ వార్తమ, కన్నడనేర్చుకోవచ్చుగ.
నేర్చుకుంటా, ఇంటర్న్షిప్ లో అప్పుడు నేర్చుకుంటా చూసుకో.
ఇంజమ్ కొన్ని జనా నువ్ బెంగళూర్ వెళ్ళిపో సరేనా, నేను హైదరాబాద్కి వెళదాం ఇంగా.
నేను హైదరాబాద్కె వెస్తా.
అందరం ఇంగే ఉంటుండవు. అంటే నాకు అక్కడ తెలీదు కదా, మీ కంపెనీలు ఏముంటాయి నాకు ఏం తెలుసు అట్లా అందుకె. అవును మర్చిపోయిను మౌనిక ఉంది కదా మౌనికని రమ్మని చెప్పు. మర్చిపోయిన వాళ్ళ బావ హోట్టెల్లో ఉంటాడు కదా. అమ్మా వాళ్ళు పంపీల్. అమ్మాయి వాళ్ళకి తెలిస్తే ఇంకా మా తాత ఇస్తాడు మ్ అంట. పెద్ద తక్కల్ది. మ్ తిక్క భాష ఎవ్వర్లెపు మన్నాడు ఆ అభాకి చక్కా బండీ హైదరాబాద్ పోతే అయిపోతది కదా వాళ్ళ బావ ఉన్నాడు చూసుకుంటాడుగా. ఆ
ఆ పాట్లాడట్లే వాళ్ళ బావతో. మొన్న తిరుమలలో అయినా వాళ్ళ బావకు అసలు సెన్సే ఉండదులే సామి. ఏందో వాళ్ళ తమ్ముడి దగ్గర అపాప. తిడుతా అన్నాడంట ఆ పాప ఏడుస్తాంటే వాళ్ళ తమ్ముడు కూడ ఏడ్చాడంట తెల్సా అట్ల బిహేవ్ చేస్తార ఎవర్. ఐనా ఫ్యామిలీ దగ్గర.
మాది ఇంకా బాధ ఉన్నది సామి, ఎంత బాధ ఉంటది కదా అట్లా.
ఆ ఆ పాప నా వల్ల నా తమ్ముడు కూడ ఏడ్చారు అని వాడ్ని, ఆ అన్నన్
మళ్ళీ మాట్లాడుతది ఇంకా మామూలె ఇంకా ఇ ఎంత.
మాట్లాన్ మాట్లాడితే, మాట్లాడుకొనీలే. వాళ్ళతో అట్లా ఉంటేవన్నీ పట్టించుకుంటే నాకు తలనొప్పి వస్తుంది, ఐనా ఫ్యామిలీతో అట్లా ఉండొచ్చా. ఇంత తక్కువ అయిపోతారు చెప్పు వాళ్ళు
అంతెకదా నాకు అదే తెలుసా ఎన్నిసార్లు అనుకుంటన్నాను అట్లా ఒక ఫ్యామిలీ దగ్గర అట్లా ఎప్పుడు చేయొద్దని, ఎందుకంటే- వాళ్ళని మనం బాఫా, నిజం చెప్పాలంటే మామూలు టైమ్లొ ఎంత కొట్టి అంటే సమ్ మామూలుగా ఎంత కొట్టి, ఎంత చేసినా కాని వా వాళ్ళకి అవన్ని తెలిదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర బాగ చసుకున్నావనుకో, వాళ్ళకి ఎం తాను ఉంటది అసలు అట్లా మెరిసిపోతది తెలుసా. ఛాన్స్ ఉంది. ఒక రెండు, ఒక నిమిషమెలె చేస్తదిలే మళ్ళీ. అట్ల ఎంత బాగుంటది కదా ఫమిలీ అంతా అట్లా మెరిసిపొ అంటే ఒకల్ మామూలుగా నా బార్య చూసుకుంటే వాళ్ళు కూడా ఓటి చెప్ మందికి చెప్పుకుంటారు కదా మా అల్లుడు. బాగా చుసుకుంటారు, అత్తమ్మ కూతుర్ని అని చెప్పుకుంటారు, వానికి ఇంకా ఇమేజ్ పెరుగుతుంది. మామూలుగాను ఆరు తిక్కోడు.
అదే గుడికి పోయేదె ప్రశాంతత కోసం అక్కడ కూడా గొడవలే ఈగో అంటా ఏమో ఈగో. ఇంకా ఉంటా ఏమో సంతోషంగా ఉండేది కావాలి.
ఏమంటది ఇగ ఆ మనుషికి. నేను కూడ తెల్సా నేను అప్పుడప్పుడు అనిపిస్త్. ఇగోలి, ఇగోలి ఎందుకంత మనం బతికే బతుక్కు ఈగోలు. ఇది ఏమంత అవసరము మనమె పెద్ద ఆడ రిచ్. ఇడ ఏం ఉన్నాయి చెప్పు ఈగోలుకి పోయి అంత మనుషిన్ పోగొట్టుకునేంత.
రిచ్ కిడ్ అయితే బాగుంటది అంటావా
రిచ్ కిడ్ అయితే డబ్బులు ఉంటాయి కాబట్టి కొంచెం ఓవర్ చేస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఏముంటాయి మా అంటే ఒక పది నిమిషాలు నాకైతే నిజంగా ఒక పది నిమిషాలే తెలుసా ఇదంతా కూడా ఉండను నేను ఒక పది పది నిమిషాలు అంతకంటే మళ్ళీ మాట్లాడతాను నేను ప్చ్ అంటే ఫీల్ అయిత నేను ఖచ్చితంగా నువ్వు ఏడిస్తే నేను ఖచ్చితం గా నువ్వు ఏడుస్తన్నావంటే అంటే నాకు నచ్చదు అట్లా ఒక అమ్మాయిని ఎడిపియాలంటే
అట్లా కాదుఆ పాప పక్క ఏడుస్తా ఉంటే మళ్ళీ తిడుతూ పక్కకు వెల్లిపోతాడంట పొ నాకు ఇట్లా మనుషులు అంటే మెట్టితో కొట్ట బుద్దాయితది
అరే కట్ చేస్తున్న ఆ అ